హాయ్ రా చెప్పు బగ్గునాను
ఏం చేస్తున్నారు
ఏం చెయ్యట్లే ఎప్పుడే తినేసి కూర్చున్నాం
ఓహో ఏం కోరా ఈరోజు
కోరా కాలీఫ్లవర్ ఎగ్ కలిపి ఉమ్
అదే కాలీఫ్లవర్ ఎగ్ కలిపిస్తారా
ఫ్లవర్ ఆ ఎగ్ ఎగ్ పగలు కోటి పోరిట్లా వేస్తాం కదా ఉక్కురు
ఆ ఆ
అలా అది ఇది కలిపి చేసేసారు
ఉహు
ఉమ్
ఇంకేంటి అక్క
చప్ చప్పాలి బోడ్డొడు ఆడుకొ డు
ఉమ్ హ్మ్
ఉమ్మ్ ఇంకేంటి సంగతులు
చెప్పాలక్క ఇప్పుడే బయటికి కెళ్ళి వచ్చాను కొంచెం ఆ బయటికి కెళ్ళొచ్చాను ఇంటికి
మీరే ఏంకూర
మాదా ఈ రోజు ఆ బెండ ఇది బెండకాయ ఆ బెండ ఇంకా హోటల్స్
ఏంటి పొట్టాలా
ఆ ఆ
ఆహా
ఆ రెండు
హ ఇంకేంటి సంగతి అయితే ఎంత వర్కు వచ్చింది ని సదువే గ
ఆ ఫస్ట్ ఇయర్ అయిపోయింది ఇప్పుడు సెకండ్ ఆ అయిపోయి సెకండ్ ఇయర్ స్టార్ట్ అయింది
ఎక్సామ్స్ అయిపోనియా
ఆ అయిపోయా అక్క
ఓహో మీ కాలేజ్ లోనే రస్సరా
ఆ మా కాలేజ్ లోనే ఇప్పుడు ఇది ఇప్పుడు సెకండ్ ఇయర్థి వేరే దేరా పడతది పబ్లిక్ ఎక్జమ్
హ్మ్ ఇంకా ఇంగేంది ఉమ్ బానె ఉంద అకౌంట్స్ అదంతా
ఆ పర్లేదు అక్క బానే ఉంది ఒక్కోసారి అవుతుంది ఒక్కొసారి అవ్వట్లే బరి పాడైపోతుంది
ఏమంద్రా ఈజీగా
ఏ లేదక్క బిజారి అవి టాలి అవ్వు ఏటవ్వావ్ ఆ అమౌంట్ ఒక
తయి రా కాకపోతే ఎటు ఏఇ కరెక్ట్గా చేస్తే అవుతాయి ఇష్ట ఫస్ట్ అలా అవ్ డిఫే ఓడి చేశారు క నేను అలాగే ఎన్నిసార్లు చేసి చేసి చేసి ఆ అవును అలా చేసి చేసి ఆ నేను కామర్సే కానీ ఫస్ట్ నాకు నా నాబో నా కా ఆ అయ్యి మనం పెడత తా ఉంటా ఒక టూ త్రీ ఫోర్ ఉంటాయి
ఉమ్
ఆ అయన్ని గీసి వేసి గబుగబరా మొత్తానికి నాకైతే పబ్లిక్ లో కరెక్ట్ వచ్చింది రా అటూ ఇటూ అదే ట్వంటీ మార్క్స్ ఉంటది కదా అటు ఇటు రెండు టాలీ అయినయి హమ్మయ్య అనుకున్నా మళ్ళీ టెన్ మార్క్స్ ఒకటి అంటే మనం సమ్ము చెయొచ్చు ఎక్కడో ఒకచోట మిస్ వాడు ఒక సెవెన్ మార్క్స్ ఇప్పుడు టెన్ కనుకో టాలియ వపోతే ఓ టూ త్రీ మార్క్స్ కట్ చేస్తాడు అంతే తప్ప సెవెన్ మార్క్స్ అలా యెసేస్తాడు ఆ టాలి అయింది అన్కో అవును ట్వంటీ కి ట్వంటీ యేసేస్తాడ్ టాలీ అయితే అసలు ఈజీగా పాస్ ఐపో పోచ్చు అది అయితే అకౌంట్స్ కమ్స్ ట్రయల్ బ్యాలెన్స్ పి ఆ ఎసెట్స్ లైబలిటీస్ డెబిట్ సైడ్ వేసయ బాగుంటాయి అప్పుడు ఫస్ట్ నాకు అలాగే అనిపించ చేద్ గాని మా సార్ బా స్పష్టంగా వివరిచ్చేవోడు తర్వాత ఒక త్రీ ఫోర్ సమ్స్ ఎగ్జా చేసి ఆ ఒక సమ్ ఇచ్చేవోడు అది మీరు రేపు హోమ్ స్లోగా చేసుకురడి అనేవాళ్ళు అసలు అదే అయితే వెంటనే స్టార్ట్ చేసేసే వాళ్ళం మేము
అది ఇది ట్రయల్ బ్యాలెన్స్ వరకు అయిపోతుంది అక్క నది అది ఒక్ ట్రయల్ బ్యాలెన్స్ నుంచి చూడు బ్యాలెన్స్ సీట్కి తీస్తామా అక్కడే కన్ఫ్యూజ్ ఆవుదు సరిగ్గా ఒకోసారి టాలీ అవ్వదు అది ఏది ఎప్పుడు ఎన్లోక్ ఎళ్తదో ట్రేడింగ్ అకౌంటు దాని తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్స్ అవన్నీ ఉం
అవును అమ్మో తలకాయి నొప్పి చాలా వరకు టేబుల్స్ ఏస్కొని అటు ఇటు గీసుకొని ఏయాల్ ట్రా బాబు కొన్ని ఈజీగా ఇస్తాడు కొన్ని తరి ఎక్కడో ఒకటి మెలిక పెడతాడు ఆ ఒక్క ఓడే మనక్ కి సార్ చెప్పరా అదేం చేయలో అర్థం కాదు అమ్మో ఎటేస్ తేటాన్కా నాక్ మొత్తానికి కామన్ లో మాత్రం ఎగ్జామ్ అప్పుడు టాలీ అయిందయ్యా అమ్మయ్య అనుకున్నా అయ్యా లేపోతేనా యాస్తాన్లే మనం ఏం భయపడక్కర్లేదు ఒక ట్వంటీ కి సెవెంటీన్ అలా యేస్తాడు ఫిఫ్టీన్ ఓ ఫిఫ్టీన్ అన్నా వచ్చిన చాల్లే అనుకోవచ్చు మార్కుల్ న్ కట్ జేత్తాడు అంతే. దాన్కేం ప్రాబ్లం ఉండదు కాపోతే ప్రా టీస్ ఎక్కువ చేస్తే మాకా ఇంగ్లీషు సాన్స్క్రిట్ ఆ ఇదేంటది ఆ అదే ఎకనోమిక్స్, సివిక్స్ ఆ ఇంకేముంటాయ్ అకౌంట్స్, బిస్నెస్ ఆ బిస్నెస్ బిస్నెస్ కూడా ఉండేది.
ఆ
ఆ అయిగుడా ఉంటాయ్
అదయిపోద్ది నాకు అక్క బానే
ఆ బిస్నెస్ దాంట్లో ఏముంటాయి రా సమ్స్ ఉంటాయ్
సమ్స్ కాకుండ థియరీ పార్ట్స్ ఎక్కువ
అవును థిరి ఎంకా సమ్స్ ఉండదు దల్ తక్కువ
అవును అసలు ఉండవు దాంట్లో థియోరీయే
మొత్తం ఎకనమిక్ స్ కూడా తీరియేనా మొత్తం తీరి తీరి తీరి కాపోతే ఏంటంటే లార్జ్ స్కేల్ అయ్ ఉంటాయ్ కదా కొన్ని బొమ్మలువి అయ్యే ఉంటాయ్ అంతే కప్పా ఆ ఆ చాట్ ఇస్తాడు.
హ్మ్
ఈజీగానే ఉంటదిరా మాకైతే ఎంత ప్రాక్టీస్ చేయించారు దెలుసా వీక్ వీక్ టెస్టే మాకు ప్రతి వీకు
అలగే అక్కా
ఆ అంటే బాగా లార్జ్ స్కేల్ దొక అంటే కామన్ కే వొస్తాయో తెలిసిపోతది ఈజీగా క్వశ్చన్స్ ఆ ఇది కన్ఫామ్ వచ్చిద్ది మా మేడం చెప్పి స్టార్ మార్క్స్ పెట్టిచ్చేది. ఇది బాగా ఇమ్ పార్టెంట్ ఇది క పక్కాగా దిగిద్ది ఇన్ని సంవత్సరాల నుంచి దిగుతుంది అన్నట్టు అలా చెప్పేవోళ్ళు అయ్యే వచ్చేవి మేము అయ్యే ఎల్లే తీసుకునేవా లో అసలు డెడ్ ఈజీగా రాసేయొచ్చు
అవును
ఆ చాలు ఓన్గా రాసుకోచ్చు ఆ దాని ఆ పిక్చర్ కి తగ్గట్టు మనం మీనింగ్ గా రాసుకున్ అంటే అయిపోతది కాకపోతే పే పొడువు క్వషన్స్ లైక్ కొంచెం లెందీగా ఉంటుంది
ఆ
కానీ మనం గూడు కొంచెం మెయిన్ ఇంపార్టెంట్ వర్క్ రాసి కాన్సెప్ట్ షార్ట్ చేసుకోచ్చు
కాస్ట్ అకౌంటింగ్ ఉండిందేతక్క మీకు
చ ఆ అది కూడా ఉంది రా
ఆ అదొక తలనోప్పక్క అవును అది ఇంకి అకౌంట్స్ ఇంగ్ బాగా అనిపిస్తది దానికంటే
ఆ అ కాస్ట్ కి ఆ సిమ్లరే అవును అంటే సపరేట్ బుక్ అనేది ఏమి ఉండేది కాదు. కానీ మాకు అకౌంట్స్ తీరి ఒకటి అందులోనే ఒక బుక్ హాఫ్ ఇది హాఫ్ అది తీరి అన్నట్టు ఇది ఫిఫ్టీ అది ఫిఫ్ టి ఆ
ఆ అందులో నాలుగైతే ఒక ప్రొడక్ట్ పర్ యూనిట్ కాస్ట్ వస్తది అంతే
ఉమ్ అవును పర్ యూనిట్ కాస్ట్ వస్తది. అవును అవును అయన్నీ వస్ వస్తయి ఊ ఇంగ ఎన్ని కాల్స్ చేసింది మీ మమ్మీ
మమ్మీ ఇది ఇపుడు ఇది కంప్లీట్ అయితే సిక్స్ బ్లాంక్ అందుకే ఇప్పుడు కూర్చుని ఒక్ ఫ్రెండ్కి ఒకటి చెప్పాను ఆడ్రెడీ అదే ఆడిం టికల్సి
ఆహా ఆబ్బడతాడు ఓ
డాడి వస్తె డాడీతో
ఆహా
ఉ చేసేయాలి ఎలాగైన
అదే పన్నెండు లో పెట్టాలి. ఇంక రేపటి నుంచి మళ్ళీ అందులో యాప్ యూజ్ చేయకూడదు. అంట థర్టీ ఫస్ట్ వరకు
ఆహా
ఆ అలా నిన్నే పెట్టాడు. ఆ మెసేజ్ నాది ఈ రోజు పొద్దునికే అయినయి ఆ మమ్మీ మా మమ్మీతోనే రెండు మాట్లాడేస అయిపోయింది. నిన్న అరిస్తా తోటి మీ మమ్మీ తోటి దేవికో టి అలా అయిపోయినయి నాయి సోదిరా బాబు ఇది వరకు వేరేగా పెట్టేవోళ్ళు ఇప్పుడు వేరేది ప్రాజెక్ట్ ఇచ్చాడు నేనే ఊరికే నాకు అప్పుడు రాలా ఇప్పుడు వచ్చింది. నాకు అప్పుడు పోయిన్ ఈ సారి పెడితే రాలేదు ఈ సారిక్లి చేసిన తర్వాత అదనంతటా అదే మెసేజ్ వస్తే అప్పుడు అక్కడ ప్రొఫైల్ దా ప్రాజెక్ట్ పూర్తి పూర్తి చేయంగానే వాళ్ళు ఇచ్చారు టాస్క్ హ్ ఇంక ఇన్ని కాల్స్ మాట్లాడాలంట
అవును
అన్ని పర్ఫెక్ట్ గా ఉంటే టూ థౌజండ్ వస్తది ఏమన్నా అటు ఇటుగా అయితే అదే వాళ్ళు చూసి రికార్డు అంతా విని డబ్బులేస్తారు. వెంటనే వెయ్యరు టైం పడతది ఓ ట్వంటీ డేస్ అలా టైం పడతది అంట.
ఆహా
హ్మ్ అది ఇంకేంది సంగతీ అది ఫస్ట్ఇయర్లే ఎకనామిక్స్, సివిక్స్ అలా ఉంటాయి. ఆ మళ్ళీ ఆ మళ్ళీ సెకండ్ ఇయర్లోన ఇంటర్లో ఉంటాయి మళ్ డిగ్రీలో ఫస్ట్ ఇయర్ ఉండి సెకండ్ ఇయర్ ఉండదన్కుంటా స సెకండ్ ఇయరో లాస్ట్ ఇయరో ఉండదు. ఎకనామిక్స్ మళ్ళీ సబ్జెక్ట్లు మారూతాయి అప్పుడు.
అవున్ మ్ బీకమ్ చేసావా అక్క దాని ప్లస్ టూ తవ్తా
కమే సీ సిఎస్సి తీస్కున్న సిఈసి సిఈసి అన్కుం డా సీఈసి తీస్కున్నాను తర్వాత బీకాం తీస్కున్నాను.
సిఈసి అంటే అదేగా కామర్స్ మ్ అద్ సిఇ
ఆ ఇక్కడ్ సీఈసి, ఎంపీసి నేన్ ఎంఈసి తీస్కున్నాన్రా ఫస్ టు అయితే నేను జాయిన్ అయ్యేపాటికి కొంచెం ఒక కొన్ని అయిపోయినై సిలబ స్ సిలబస్ అంటే కొంచెం ఆ వక వన్ యూనిట్ అలా అయిపోయినయి అన్మాట అయితే వాల్ లేంటి మాక్స్ వాళ్ళు చాలా తొందర్గా చెప్పేస్తా ఉంటారు.
ఆ
ఒక్క హోమ క్లిక్ చేస్తారు అర్థం కాదు మన కీ అమ్మో ఎందుకు లేనిపోన్ రిక్స్ ఆ అవును చాలా వరక్ అ అదే వేరే డిఫరెంట్గా ఇస్తారు కొను కొను వాళ్ళు ఓనుగా ఇస్తారు. ఎలా వచ్చిన్దో చేసేలా అన్నట్టు ఇస్తారు. ఏంటి స్టార్టింగ్లో అలా ఇస్తే మనకేమ మర్ధ అవుతది. అమ్మో నాకది కష్టం అనిపిచ్చింది. ఈజీగా ఉన్నద్ తీస్కుందాం అన్కోని సిఈసిక్ జంప్ అయిపోయా స్టార్టింగ్లోనే తర్వాత మళ్ళీ జంప్ అవడాక్ ఉండేది కాదు స్టార్ టింగే కాబట్టి అమ్మో నాకిదొద్దులే నేన్ సిఈసి లోక్ ఎల్తనన్ చెప్పి సిఈసికి షిఫ్ట్ అయిపోయా అదైతే హ్యాపీగా అయిపోయిందిరా నాకు ఆ పీస్ఫుల్గా ఏ గోలా లేదు ఈ మ్యాథ్స్ టెన్షన్ లేవు. అసలు పద్ధాకే ఎగ్జామ్ బెడ్తారు. ఇప్పుడ్ లేదుగా మ్యాథ్స్ సిఈసిలో మ్యాథ్స్ ఉండదు.
మ మాక్ మ్యాథ్స్ ఉందక్క.
మీక్ మ్యాథ్స్ ఉందా?
ఆ స్పిరేటి ఏ
అకౌంట్స్ సమ్థంగ్ మ్యాథ్స్ ఏ ఉండది.
ఆ మేబి వితౌట్ మ్యాథ్స్ అ ఆ అంటే నువ్ విత్ తౌట్ మ్యాథ్స్ తీస్కున్నావ్ అక్క టూ టైప్స్ ఉంటుంది మ్యాథ్స్ ఒకటి వితౌట్ మ్యాథ్స్.
అవునా అయితే నాక్ తెలీదు అప్పుడు మాకైతే ఓన్లీ సిఈసి అం టే అకౌంట్స్ కోమా అదే ఆ తీరి సబ్జెక్ట్సే అన్ని మ్యాథ్స్ అయితే లేదు మరి నాక్ తె తెలీదులే మరదుందో లేదో గుడా తెలీదు నాక్ సబ్జెక్టు. వితౌట్ మ్యాక్స్ అనే మ్ అదే విత్ మాథ్స్, వితౌట్ మాథ్స్ తెలీదన్మాట. హలో విన్పిస్తుందా?
కట్టయింద మధ్యల
హలో హలో హలో!